హలో బాగున్నారాండి
ఆ బావున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఎమ్ లేదు ఖళీగా అటు ఇటు తిరుగుతానా
అవునా ఇంక చేయలే అండి చేయాలి
ఎం వంట చేసిల్లు
పప్పు అండి మీరేం చేసిర్రు
మేము పప్పుచార్
అవునా తిన్నారా మీరూ
ఆ భోజనం ఇప్పుడే అయింది వాకింగ్ చేస్తున్నాం అం
అవునా
నిన్న ఉగాది బాగా జరుపుకున్నారు పండగ
అంటే మేము చేసుకోమండి మీరు చేసుకున్నారా
ఆ మేము బానే చేస్తుకున్నాం మీరె
వాయిస్ స్టక్ అయిందండి మీది
మీరు పండగ చేసుకోలేదంటళ్ళు ఎందుకు అంటన్నా
మేమ్ క్రిస్టియన్స్ అండి చేసుకోము
ఓ ఐ సీ అ అ మేము మూ ఇగ దేవుడు పూజ జేసుకొని, పండగ బానే అరుపుకున్నామండి.
అవునా ఏం చేస్తారండి ఉగాది కి
ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తమ్ పప్పు బెల్లమే సీ బక్షాలు చేసి దేవుడికి నైవేద్యం తం
అవునా అంటే ఉగాదికి నీసు ఏం దినరా
ఆ చాలా వరకు ఊర్లళ్ళ తింటారండి. కొందరు దినరు ఇంగ ఇష్టం, మన ఇష్టం. తినేటోళ్లు తింటారు, తిననోళ్ళు తినరు.
అవునా
పూజ జేసుకొని కొంతమంది తింటారు, కొంతమంది ఇగ గుడికెళ్ళీ అయ్యగారు పంచాంగ శ్రవణం అని జేస్తరు.
ఆ అవునా
కూ నీస్ తినరే
అవునా
గుడికి ఎల్తరూ పుడూ పంచాంగం ఎట్లుందీ, మీ పేరు మీద ఎట్టుంది రాసి.
ఊ అంటే ఉగాది పండక్కే చూపి తెచ్చుకుంటరా అవన్నీ
ఆ కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్టే ఇగ ఊగాది అన్నట్టు సంవత్సరం పరాబనావ సమస్రం
అవునా
నిన్న నుండి స్టార్ట్ అన్నట్టు
అవునా
సంవత్సరం మార్తది వేల
అవునవును
మీరు ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా అట్లా
ఉమ్ ఓకే మీరంటే యు గాది అట్లా చేస్ కుంట్రా
గాది అట్లా అన్నట్టు ఇవే కొత్త సంవత్సరం వ చిందని చెప్పేసి కొత్త బట్టలు ఏసుకుంటారు దివాన్ టాలు చేసుకుంటారు
అవును
తింటరు ఇగా నీసు తినేటోళ్ళు నీసుకూడ
ఆ
ఇంగా రేపు రంజాన్ కదా రంజాన్ కూడా మళ్ళా ఇరవైఏడో తారీఖు శ్రీరామనవమి.
అవునా.
ఆ శ్రీరామనవమి కూడా దేవుని పెళ్ళి చేస్తరు రాముల వారి
అవును.
కళ్యాణం చేస్తరు, గుడికి ఎళ్తరు.
అవునా జాగార ముండేటిది శివరా త్రికా ఇ ప్పుడు శ్రీరామనవమి నవమికి ఉంటరా.
శివరాత్రి రోజు ఇగ ఏం తినకుండా ఉపవాసం చేస్తరు.
అవునా. అంటే జాగారలు చేయ స్తరుగా నై
అయితే పడుకోరు ఇగా జాగరణ చేస్తరు.
ఆహా అది ఇప్పుడు శ్రీరామ నవమికి చేస్తరా అది.
అహా లేదు శివరా
అహా శివరాత్రికే చేస్తరా.
ఆ శివరాత్రికే పొద్దున ఉపవాసం ఉండి, సాయంత్రం జాగరణ చేస్తరు.
అవునా
లేచి ఇగా పొద్దున మళ్ళీ స్నానం జేశి యో వ్రతం వదిలి ఇగా అన్నం తిని పడుకుంటరు. నక్షత్రాలు చూస్ ఇంగా సాయంత్రం దాకుండి నక్షత్రాలు చూశి పడుకుంటరు.
హుమ్
ఇగా ఆ రోజు మొత్తం నైట్ నిద్రపోరిగా
అవునా
చాలా వరకు గుడికెళ్ళి గుడుళ్ళ
హ్ అంటే గుళ్ళల్లో పూజలు అవన్నీ ఉం టయి కదా అక్కడే ఉంటరా ఇంకా
ఆ అక్కడనే ఉంటారు. కళ్యాణం చేస్తరు శివుడు పార్వతీదేవిది కళ్యాణం చేస్తరు.
అవునా.
హ్ కళ్యాణం చేస్తరు, ఇగా అక్కడే ఉంటరు అందరు చాలా వరకు బజనలు చేస్తరు మైక్ సెట్టింగ్ పెట్టి ఇగా.
అవునా
ఇగ నిద్ర రాదు ఇగ ఆ గుళ్ళ ఉం
ఆ అంటే ఆ సౌండ్స్ కి వాటి కి నిద్ర రాకండనే ఉంటది
ఆ మీరేం చేస్తారండి
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నాం ఇప్పుడె ఇట్ల
ఉమ్ హు
ఉమ్
వంట చేశారా మరి
ఆ చేసిన
ఉ హు
ఉమ్
పిల్లలకు ఎగ్జామ్స్ అయితన్నై ఇగ పిల్లలు చదువుకుంటాలు ఇగ నేను పో ఫోన్ తీసుకున్నా ఇగ చదువుకుంటాలి కు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కని
అవును టెన్త్ ఎగ్జామ్స్
ఉమ్
ఇంకెన్ని ఉన్నాయండి ఎగ్జామ్స్ టెన్త్ వాళ్ళకి
టెన్త్ వాళ్ళకి మొన్ననే స్టార్ట్ అయింది
అవును
ఆ ఈ సిబిఎస్ఈ స్ వాళ్ళకి అయిపోయినాయ్ మ సెంట్రలోళ్ళకు మొన్నే స్టార్ట్ అయినాయి
అవును
ఇగ హాలిడేస్ అత్తే ఇగ పిల్లలు ఇక అటు ఇటు టూర్ అని అది ఇది అంటనే ఉంటరు
అవును ఇంగ హాలిడేస్ వస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటది హట్ పోవాలి ఇట్ పోవాల అని అంటరు
ఆ కానీ ఎండలు బానే స్టార్ట్ అయినయ్ మొన్నటి దాకా వాతావరణం అంత చల్లగా ఉండే
అవును హాలో మే నెల్లో కొట్టినట్టు కొడు నయి ఎండలు బాగా
అవును అసలు నైట్ అయితే ఫుల్ ఉడకపో స్తాంది ఇంక పిల్లల ఇంక ఏప్రిల్ రాలే రాలే ఎండలు బాగకొడతన్నాయ్
ఉమ్ కనీసం వాతావరణంలో గాలి కూడా రావట్లేదు అస్సలే
అవును మొన్నట్ దాక చల్ల చల్లగా వచ్చింది గాలి
ఉమ్
ఇగ నిన్న నుండి చేంజ్ అయిపోయింది వాతావరణం
ఆమ్
గాలి గ కరెంట్ లేదు ఏం లేదు ఫుల్లు ఉడక పోస్తోంది
అవును ఎండ కూడా బాగ కొడతా
బయట పల్లెటూరులో అయితే మంచిగా చెట్లు కాలి వాతావరణం మంచిు
అవును ఈ సిటీలోలా చెట్లు తక్కువ ఇల్లులు ఏమో దగ్గర దగ్గర కుంటాయి ఇంట్లో వేడి
గాలి రానే రాదు అసలు
అవును మొత్తం ఇల్లులే ఉంటాయి ఇగ ఒకడిన వండుకొని ఒకటి ఉంటాయి చె లేవు లే ఇటు ఐతే
మంచిగా వాళ్ళు పల్లెటూర్లలో మంచాలు బయట వేసుకొని పడు మంచిగా సాయంత్రం అదే ఈ ఎండాకాలం వచ్చిందంటే పల్లెటూళ్లలోనే బెటర్ అంటారు
అవును పల్లెటూరు బెస్ట్ అనిపిస్తుది
ఓ ఇక్కడ దగ్గర దగ్గర ఇల్లు గాలి రాల కూలర్ పెట్టిన
నాకు కూలర్ పెట్టినా గాని కూలరు వేడి వల్ల ఇంటి వేడి మొత్తం అల్లనే ఉంటది కొంచెం బయిటి గాలి కూడా కొంచెం బయిటి గాలి అవును మళ్ళీ కూలర్ లో నుంచి కూడా హీట్ అనేది బయటకు వస్తుదంట
అవును బయట ఈ కిట్కీ ఫెసిలిటీ బయట గాలి లోపలికి రాకుండా ఉన్నాం అనుకో ఇగ కథం
అవును మొత్తం ఇ ఇగ అల్లనే ఉడుకిపోయిద్ది
అవును గదా నా ఫ్యాన్ గాలే నయం ఉంటది
అవును
కూల్లర్ల వేడికి
కూలర్ మంచిగా గాలికి ఉండి బయట గాలిని మంచిగా తీసుకుంటే చల్లగా మంచిగా వస్తది గాని
వస్తది ఇట్లా ఉంటే మంచిగా ఉంటది కూలర్ గాలి కూడా కానీ మనకు ఈ ఇరికిరికి పప్లేస్ ఇరికిరికి జాగాలు
అవును
దగ్గర దగ్గర ఇల్లులు అయ్యేసరికి ఉంటే ఇబ్బంది ఈ రోజులలో ఇక ప్లేస్ ఎక్కువ ఎక్కడ ఎవ ఎవరి ఇబ్బంది వాళ్ళకే
ఆవును అసలు కొంచెం ఇప్పుడు వాస్త స్తులు చూడట్లేదు ఏం చూడట్లేదు కొంచెం స్థలం ఉన్నా గాని అందులో ఇళ్లు కట్టేస్తున్నారు ఒక్క రూం అయినా గాని
మరి ఇల్లు కిరాయి ఎంత బయట చిన్న చిన్న రూమ్ కి మూడు వేలు
ఉ అవును
నార్మల్గా ఈ ఒక్క రూమ్ ఉన్నా చాలనుకుంటాను
అవును కిరాయిలు కూడా అసలు మస్తుంటున్నాయి కిరాయిలు ఒక్క రూంకైనా మూడు వేలు అట్లా ఉంటాయి ఉంటున్నాయి
ఉ ఇగ డబుల్ బెడ్రూమ్ అయితే పది వేలు అంట
ఉ అవును
ఇక పది వేలు పెట్టి కిరాయిల్ ఇంట్లో ఉండే బదులు ఒక్క రూమ్ మన ఇంట్లో ఉంటుడు నయం అని అందరూ వాస్తు ఏమి
ఇప్పుడు కిరాయియింట్లో మనం ఏదైనా ఇక్కడ వేసి పోయినా గాని అట్లుందమ్మా ఇట్లుంది ఇట్లుచ్చుకుంటార అట్లు నీట్ గా ఉంచుకోవాలి కానీ ఇబ్బంది పెడతా ఉంటరు
ఆ ఓనర్ల అయితే ఇక చిన్న విషయాలకు
ఉంచుకున్నాకే కాని అట్లనే అంటారు వాళ్ళు
అవును మనం ఎంత నీట్గా వేసినా అ
అవును అలా మనకు సొంతిల్లుంటే ఊ ఏదైనా ఇక్కడ వేసుకని ఉన్నా మంచిగానే ఉంటది మనల్ని అనేవాళ్లే కూడా ఎవరు ఉండరు ఉ
రూమ్ అయినా సరే ఇ డబ్బులు అప్పు సప్పు వేసి రూమ్ కిరాయి అన్న వెళ్తుంది అనుకుంటాను
ఉ అవును
ఈగ తర్వాత అయి అయ్యేదే
ఉ
మంచిగానే కట్టుకుంటారులే కానీ ఇగ లే నోళ్ళు ఏం చేస్తారు చిన్నగా అంతా చాలనుకుంటున్నారు
అవును నువ్వు ఒక్క రూమ్ అన్నా కాని అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టుగానే ఉంది
ఆ
నను బయట కిరాయిలు ఏది చూసినా కానీ అన్నిటికీ ధరలు ఎక్కువే ఉన్నాయి
అవును అసలు అసలు కూరగాయలైనా ఏదైనా కొనడానికి ఎంత ఇబ్బందో
అవును ఇప్పుడు గ్యాస్ ఒకటి మళ్ళి హ్మ్ అందరు కొంత